హలో విన్నీ
తే అండి
నమస్తే యెన్నీ బావున్నావా
నేమ్స్ మెన్షన్ చేయకూడదు
ఓకే ఓకే నమస్తే
ఎలా ఉన్నారు
హ్మ్ బాగున్న నువ్ బావున్నావా
బావున్నానండి ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఫ్రెండ్ వాళ్ళ పీజీకి వచ్చాను
ఒకే మీ స్కూల్ లైఫ్ ఎలా ఉం లేదండి స్కూల్ లైఫ్ బావుందా కాలేజ్ లైఫ్ బాగు
స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ బావుంది స్కూల్ లైఫు బావుంది ఎందుకంటే కాలేజ్ లైఫ్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు స్కూల్ లైఫ్లో కూడా మంచి ఫ్రెండ్స్ దొరి
హ్మ్ స్కూల్ లైఫ్ లో ఎలా ఎం జాయ్ చేసే వాళ్ళు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎలా ఉండేవి ఎంజాయ్ అంటే
ల్ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం
అది ఎలా
ఎలా అంటే ఫ్రీ టైమ్స్ లో బయటికెళ్ళి
హ్మ్
హ్మ్ కాలేజ్ లైఫ్లో ఫ్రెండ్స్ తో బంక్ గొట్టి బాగపోత
హ్మ్
ఆ
ఇంకా మేము కూడా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళమండి గేమ్స్ బాగా ఆడేవాళ్ళం స్కూల్ డేస్ లో ఆఫ్టర్ నూన్ తర్వాత ఆ ఫ్రెండ్స్ అంతా ఎల్లి ఏమ తినడమ నా జన బాగుండింది ఆ దాని తర్వాత కాలేజ్ లైఫ్ ఇంటర్ లైఫ్ ఇంటర్ లైఫ్ అంతా జైల్ లాగా ఉంటుంది మనకు తెలిసింది కానీ లోపల ఇంటర్ లో కాలేజ్ లోనే ఉండి కూడా మంచి అల్లరి అల్దర ఎంజాయ్ మంచి చేస్త ఓే దాని తర్వాత డిగ్రీల అండి మా ఫ్రెండ్స్ ఉంటా ఉండ రండి అలా ఈవినింగ్ అయితే ఏ బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినడం లేదంటే పీజీలోనే మంచిగా డ్యాన్స్స వేసుకోవడం గొడవ పడ్డం మా ఫ్రెండ్ త అలా జరుగుతుండేదండి ఎంత గొడవ ఉన్నా మళ్ళీ లాస్ట్ కి కలిసిపోతా ఉంటామండి
పక్షీ ఇన్ యర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాలేజ్ లైఫ్ ఈసా బస్ట్ లైఫ్
రం అండ్ స్కూల్ లైఫ్ కూడా బాగుందండి
స్కూల్ లైఫ్ వీ కన్ క్స్పెక్ట్ బెట్టర్ దెన్ ద స్ కాలేజ్ లఫ్ ఇన్ స్కూల్ లైఫ్ బికాజస్ దట్ ట విడౌనా బూట మనకు కాలేజ్ లైఫ్ కూడాన్నా స్కూల్ లైఫ్ బాగుంటుంది కద కంటే అప్పుడు ఇంగా మనము తెల్సి తెల్యని వాళ్ళం కాబట్ట్
ఆ ఇప్పుడు మీ కాలేజ్ లైఫ్ ఎలావుందండి
నా కాలేజ్ లైఫా హుమ్ ఏదో అలా సాగిపోతుంది విత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ లే క్ పోకుండా పోతావ్ మి
మ్
మీరు ఏమ్ చేస్తున్నారు
మ్ మా కాలేజ్ లైఫ్ కూడా బావుంటదండి
మ్ ఒకే
ఇంకేంటండి
హ్మ్ స్కూల్లో బాగాడేవాళ్ళమ్ గేమ్స్ కబడి బాస్క్ కబడి బాస్కెట్బాల్
మ్
ఆ సాఫ్ట్ బాల్ లవన్ అన్ని అడ్తా ఉన్నింనమ్
ఇంకా అండి
ఇన్ ఇంకేమి లేదండి చెప్పాలండి హ
గేమ్స్ ఎలారా
ఆ స్టేట్ లెవెల్ పార్టిస్పేట్ చేసామన్డి కబడీ సాఫ్ట్ బాల్
హ్మ్
హ్మ్ వేరే కాలేజెస్కెలి వేరే స్కూల్స్కెళ్లి అదర్ స్టేట్స్కెళ్లి బాగా ఆడామ్ గేమ్సు డాన్స్స్ అన్నీ బాగా పార్టిస్పే పె చేసాం
హ్మ్ ఇంకా వ్యవసాయమ్ చేయడమ్ వస్తదా మీకి
ఆ వస్తదండి మా మేము అక్కడ్నుంచే కదా వచ్చిండేది
ఏమేమ్ పంటలు పెడతారండి మీరు
మేమా వరి మొక్కజొన్న
హ్మ్
టమోటా ఇలా గ్ అన్ని పెడ్తామండి హ్మ్
ఇంకా
ఇంకేం లేదండి సరేనా అండి ఉందున
లేదండి హలో
ఆ ఓకే
ఇంకా మీరూ రోజువారి కార్యక్రమాలు ఏం చేస్
ఆ రోజువారి కార్యక్రమాలు అంటే ఏమ్ లేదు దిన్నము కాలేజ్కి పోడం పొద్దున్నె లేచి
హ్మ్
ఆ పొద్దున్నే ఏడు గంటలకి లే చ్చి కాలేజ్కి పొయ్యి తినడం పోడం రాడం అంతే
హ్మ్
ఉ ఉ మీ ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అంత్ త బావున్నారా మీకి
ఉమ్ అందరూ బాన్నారండి ఫ్యాన్స్
ఆ
ఆ
ఇంకేం ఏం
ఒకే
వర్షాలు బాగా పడతాయ్
వర్షాలు ప్రెజెంట్ ఏం లేవండి ఎండాకాలం కదా వర్ష్ లు పడ్డం లేదు ఆ వర్షాకాలంలో బాగా వస్తాది అండ్ ఇక్కడ మేము ప్రెజెంట్ మదనపల్లో ఉన్నాం కావట్టీ బాగుంటదీ ఎందుకంటే ఇక్కడ వెదర్ చానా బాంటది కాబట్టి మా రాయలసీమలో వానలంటే చానా తక్కువ అంతగా ఆశించ దగ్గట్టుగా ఉండవు వానలు
బానే గిట్టుబాటు అవుతుందాండి మీరు పంటలు పెడితే
ఉమ్ ఏమండీ
హలో
కెవ్ యో
అన్ మీ వాయిస్ ఇనిపిస్తుందా హలో
మీరు తిన్నారా అండి
ఆ తిన్నాం ఏం వంటలు వంటలు చేయడం వస్ ద దాన్కి
ఆ వస్తాదండి చికెన్ చేస్తా ఆ ఇంకా ఇంట్లో ఉన్న చికెనా ఫస్ట్ బాలిగ పెట్టి బాలిగ లే ఈ నూనె వేసి
బాయ బాలిగా బాయల్ బాండ్లి
బౌల్ ఐ మీన్ బౌల్ బౌల్ పెట్టి దాంట్లేకి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ఆయిల్ ఏసి ఆయిల్ హీటయినిచ్చి దాంటిల్లే దాంట్లేకి పసుపు దించలే వేసి ఆ అవి కొంచెం కి టైం ఇచ్చి ఆనియన్స్ చిల్లీ ఆనియన్స్ హ్ మిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చి కొంచెం తర్వాత పసుపు వేసి చ్చి చికెన్ వేసి ఫ్రై చేయాలా చికెన్ మగ్గనిచ్చి తర్వా వాత ఆ చికెన్ బాగా కుక్ అయిందా లేదా చూసుకోని తర్వాత ఆ మసాలాలు వేసుకోవాలి కారం గరం మసాలా ధన్య పౌడర్ చికెన్ మసాలా ఇలాగా కొత్తి అవన్నీ అయిపోనిచ్చి లాస్ట్ లోధించేసేటప్పుడు కొత్తిమీర గార్మిష్ చేసుకుని దించేయాలండి
మీ కాగుంత వినారాయణ బా తింటారా రగి ముద్ద రగి ముద్ద త విన్నారా మీరు
ఆ మేము రాయలసీమ కాబట్టి మేము తిన్నామండి రాయలసీమ ఓకే
ఆ
ప్యాలసినో ఫేమస్ ఫుడ్ రాగి ముడ్ద్ద నాటుకోడి పులుసు
అ రాగి నుంచి ప్రొటీన్ ఫుడ్ అండి
సైడ్ ఏం చేస్తారండి మీ సైడ్ ఏం స్పెషల్
మా సరుకుడ రయి ముత్త పాకు పొడిలి
ఓకే ఏమి మీ ఊరి ప్ర మీస్ ఓకే ఒకే
అలాంటివి బాగా చేస్తా
ఓకే ఓకే మీ ఊరి ప్రత్యేకత ఏమిటండి
మా ఊరు ప్రత్యేక తండ్రి మావిడి పలం
మామిడి పల్లా ఓకే ఓకే మీ ఓకే ఆ మీ ఊరి దగ్గర చెప్పుకోదగ్గ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయాండి
ఉన్నాయ్ అండి కొన్ని అ టూరిస్ట్ ప్లేసెస్
ఆ ఎస్ లైక్ దట్ ఓన్లీ అండి అలాగే టూరిస్ట్ ప్లేసెస్ తెర ఏమేమున్నాయి
మ్ ఒకవేళ మేము వచ్చినా కూడా విజిట్ విజిట్ చేయగలగా ప్లీజెస్ ఏబన్న ఉన్నాయా
ఆ ఉన్నాయండి
మ్
మీ సైడ్ ఏమన్న ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి మా సైడు మా సైడ్ పెనగొండ ఫోర్ట్ పెనుగొండ ఫోర్ట్ మారి నే క్స్ట్ ఈస్కాన్ టెంపుల్ అది చానా ప్రేయో ప్రఖ్యాత కలగణ ప్రఖ్యాత అలిగిన్న టెంపుల్ అండి
టెంపులు
ఆ అవునండి
ఇంకా ఏమన్నా చెప్పదలుచుకుని షేర్ చేసుకోల
చెప్పదలుచుకుండేదయా ఇంకేం లేదండి ఇలాగే గడిచి పోతా ఉన్నది మా లైఫ్ ఎడ్యుకేషన్ లైఫ్
ఆ అప్పుడప్పుడు మ చూస్తుంటారా
కా ఉంటామండి రీ సింఘ పుష్పాటుూ చూసావు అ అంటే నేను అప్పుడు చూడలేదనమాట అందు కై ఇప్పుడు చూసా పుష్ప టు
అ
ఇప్పుడు మీరు ఉగాది రాబోతాంది కదా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు
ఇంకేము ఉంటదండి పచ్చ తోరణం మామిడి ప మామిడి తోరణం
ఓకే ఓకే ఓకే ఎంజాయింగ్ విత్ యువర్ ఫ్యామిలీ
సరే అండి మీ నుంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసు కృతజ్ఞతలు
థ్యాంక్ యూ అండి